ఏం చేస్తున్నావ్
నువ్వు
ఎం లే ఖాలీ స్నానం చేద్దామని ఇప్పుడు వాటర్ ఫిల్ చేసుకుంటున్న
ఇప్పుడా
ఆహ్ ఇప్పుడే
మీ సైడ్ వర్షం పడ్డదా
ఆహ్ పడ్డది ఫుల్లు పడ్డది రాళ్ళతోని వర్షం పడ్డది మా సైడు
అవునా రాళ్ళు పట్టుకున్నావా నువ్
బట్టుకోలే మా రూమ్ లోకి వచ్చినాయి గానీ పట్టుకుందమనుకున్నా కానీ పట్ కొలె
ఏ ఎవరి కోస్ ఉ
నువ్వేం చేస్తున్నవ్
ఏం లేదు
మీ సైడ్ వచ్చిందావర్
ఉ వచ్చింది ఫుల్ వచ్చింది మా సైడ్ వర్షం వచ్చింది
మాకెళ్ళి కూడా ఫుల్ వచ్చింది తిన్నవా
ఇంకా తిన్న నువ్ తిన్నావ
ఏం మధ్యాహ్నం కర్రీ ఏం బాలె కొంచెం అట్లా కొద్దిగా మా తిన్నా తిన్నా
ఏ హా హా ఏం కర్రీ
ఆ టమాటా చట్నీ చేసిర్రు అసలు అదేం బాలేదు హలో
ఆ ఆ ఆ
టమాటా చట్నీ చేసిర్రు అసలు అదేం బాలేేదు
ఉమ్
మీ దగ్గర ఏం కర్రీ
మా దగ్గర అన్నం పప్పు
అంతేనా బాగుండేనా
అంతే బాగుండే
అవును కాలేజ్ ఫస్ట్ కేల్తున్నవ హలో కాలేజ్ ఫెస్ట్కి వెళ్తున్నావా
పోతున్నా నువ్వు
పోదామని అనుకుంటున్నా ఆ ట్రెడిషనల్కి డ్రెస్ లేదు మరి అవుట్ఫిట్ లేదు
అయ్యయ్యో నేను ఇస్తాదా నా దగ్గరకి రా
మీ దగ్గర ఉందా ట్రెడిషనల్
ఉంది
సారీ ఆఫ్ సారీ
సారుంది ఆఫ్ సారుంది
నిజమా ఉందా
ఉంది
ఎప్పుడు తెేచ్చుకున్నావు
మొన్నా
ఇంటికెల్నప్పుడు తెచ్కున్నావా
ఊమ్
చెప్పలేన తెచ్చుకున్నా అని
చెప్పలేదు
అవ్ను రెపూ అహా రేపు ఎగ్జామ్ కీ కనుక్కున్నావ మరీ రూట్ అయ్
కనుక్కోలేదూ కనుక్కోవాలి మర్చిపొయ్నా
ఓ మర్చిపోకూ ఆ అడుగు కొంచెం కొంచెం సేప్
అడుగుతా అడుగుతా అడుగుతా నీక్ తెలిసింది గా ఆల్రెడి నీకు ఆల్రెడి తెలిసింది కదా
అవునా నువ్ అంటే వాళ్ళక్క ఎళ్ళిందని చెప్పినావ్ కదా మల్లొక్ సారి అడిగితే క్లారిటి వస్తది కద ఆ
ఉమ్ ఉమ్ అవ్ రేప్ ఏ టైంకి బయల్దేరదం
మార్నింగె ఫైవ్ థర్టీ కల్ల బయల్దె సిక్స్ కల్ల బయట ఉందాం
నువు ఎప్పుడ్లేస్సవ్ మార్నింగ్
ఫైవ్ కి లేేసా
ఉ ఆ సిక్స్ కల్ల పొదామా
ఆ
ఒకే ఫైవ్ ఫార్ టికి ఫైవ్ ఫార్టీ కట్ల పోతె అయ్ పోవ అట్ల పొతె ఎక్కువ అంటున్న
వాట్ సరే పోదాం రెడీ అయి పైకి లేచి రెడీ అయ్యి ఎంత తొందరగా అయితే అంత వేళ్ళిపొదాం
ఊ అదె ఇంకా ప్రిపేర్ అయినావ మరి మంచిగా
ఆ ఏం ప్రిపేర్ కాలేదు నేన్ పొయ్ జస్టూ ఆప్షన్సు క్లిక్ చేసి వొస్త అంతె ఏం అనుకోలే అసలు ఏం ప్రిపేరె అవ్వలేదు
ఊ
నువ్వు
ఏదొ కొన్ని చూసుకున్న ఇంతక్ ముందు నేర్చుకున్నయి మర్చిపొయినానవి చూసిన అంతె మళ్ళీ ఎక్స్ట్రా వేరేవి చూడలే
అవునా కోడింగ్ చూసినవా కో అవి ఇంపార్టెంట్ అంటా ఫస్ట్ అవి రెండు రాస్తెనేనంట
అవి రొండు రాస్తెనే
క్వాలిఫై చేశారంట ఫస్ట్ కోడు కీ ఆప్షన్స్ ఏమో కానీ ఆ కోడు పర్ఫెక్ట్ గుంటే సెలెక్ట్ చేస్తారంట
అవునా చూడాలయితే
ఆ కోడు మనకి రాదు ఏం రాదు
ఏదో కొంచెం అట్లా రాసేసిన అయిపోతది కదా
ఊ అయ్ పోతది
ఇంకా
చెప్పాలి ఏముంది అంతా మామూలె ఇప్పుడు ఏంది నైటు డిన్నర్ మీ హాస్టల్ల
మా హస్టల్లొ చికెన్ పన్నీర్
చికెన్ పనీరా బా
బాగుంటది మీ హస్టల్లో
మా హాస్టలో ఏం బాగోదు ఏదో పచ్చి పచ్చి చేస్తారు అవును గ్యాస్ వచ్చిందా మీ హాస్టల్
రాలేదు
మాకు గుడా రాలేదు అన్ని కట్ల మీద వండుతున్నారు మొత్తం రైస్ కర్రీ మొ త
అవును మాక్ దగ్గర కూడా
ఉమ్ ఈ రోజు తెలుసా పెట్రోల్ దగ్గర
ఉమ్
మొత్తం బై అంతా పెట్రోల్ బంకుల దగ్గర ఇక్కడ మన దగ్గర ఇంజాపూర్ నుంచి స్టార్ట్ అయితే గుర్రంగళ దాకా మొత్తం కార్లు బైక్స్ అంతా ట్రాఫిక్ జామ్ ఫుల్ అసలు
ఆహా
ఫస్ట్ టైం నేను అంతమంది జుట్టం పెట్రోల్ బంక్ దగ్గర
అదే అద చ్చి ఇద కరువా అయితుంది గదా మొత్తం పెట్రోల్ కరువా
అవును మస్ అయితు
ఏమైతదో మరి
ఏమో లాక్డౌన్ అంట పడుతది అంటున్నారు మరి తెలీదు మరి అది
అదేంలే పడుతే ఇష్టమా పడకపోతే ఇష్టమా నీకు
పడద్దు ఎందుకు పడితే అంది ఇప్పుడు కష్టమైతది మళ్ళా ఇంటికి పోయి అంతా మన బ్యాచ్ మొత్తం అట్లనే ఐతది అప్పటి నుంచి అప్పుటిదాకా టెన్త్ అట్లే ఎంటర్ అట్లే ఇప్పుడూ వస్తున్నాం అంటే ఇప్పుడు అదే
ఆ
ఊ
ఇప్పుడే గాదా ఇంకా
చెప్పాలీ నువ్వు
ఏంది రేపు ఎవరెవరు వస్తుర్రు మరి ఎగ్జామ్ రాయనీక
నువ్వు నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ సగం దూరం దాకా వస్తది ఆమె దిగి వేరే బస్ ఎక్తది మన ఇద్దరం ఇంగ అడ్పోయి ఎగ్జామ్ రాసేసి
మరి బ్యాలెన్స్ ఉండదు గదా ఎట్లా
బ్యాలెన్స్ ఉండపోతే ఏం చేద్దాం మరి లేవు మా దగ్గర ఏం గాదు లే అడ్నే బ్యాగ్ ఒక దగ్గర పెట్టేసి నువ్వు ఎగ్జామ్ రా నువ్వు ముందు వస్తే అక్కడనే ఉండు నేను ముందు వచ్చిన ఒక ప్లేస్ దగ్గర ఉంటే సరిపోతది
బ్యాగ్ తీస్కర నువ్వే
తీసుకొస్తా బ్యాగ్ వాటర్ బాటిల్
ఇలా నువ్ తీసుకొస్తావ్ కాబట్టి నేనేం తీసుకురాను
ఊ తీసుకోస్తా
ఊ రేపు వర్షం పడకపోతే బాగుంటది రేపు వర్షం బడకపోతే బాగుంటవి
అవును పొద్దున్నే వర్షం బడితే ఎట్లనో ఏమో మన పరిస్థితి అది భయమ అయితుంది అవును పొద్దున్నే మళ్ళా వర్షంలో తలుచుకుంటా అక్కడికి వోయి ఈ అంత చికా చికాకయితది మల్లా
ఊ అదే కదా ఇబ్బంది మల్లా
ఆ
ఇబ్బంది మల్లా
అవును బ రేపు ఒక్క రోజు ఏ రేపు ఒక్కరోజు మధ్యాహ్నం దాకా ఆగితే చాలు ఈవనింగ్ బడ్డా ఏం గాదు అలైతే రెండింటికానించి వడ్డా ఏం గాదు
ఊ హు
మధ్యాహ్నం వరకు ఆగితే మన ఎగ్జామ్ గట్ ఎక్కుతది మంచిగా అయిపోతది అప్పుడు గూడా అంతే మేము ఆ
ఏమంటరది చర్ డే
సిగ్నేచర్ డేనా మా గ్రూప్ లో మస్తు జరుగుతుంది అది వారు మనది ఎప్పుడయ్ సెట్ చేస్తారేమో కానీ పెడతరు పక్కా
ఏది మా దాంట్లో అయితే ఏం దాని గురించి
మా వోళ్ళు మస్తు ఫాస్ట్ ఉంటారు వా అట్లాంటి విషయాలల్లా మస్త్ అంటే మస్త్ ఉంటరు.
హా
ముందు అన్నిట్లలా
అదే అదే
మ్ మీకేం లేవ్వ మీరు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటార్కదా ఎవరడగలేదా
ఆహ అంత లేదెవ్వర్ వేరే సెక్షన్ వాళ్ళు ఏమన్నా చేస్తే గానీ ఇగ
మీ సెక్షన్ లో మీ సెక్షన్ అంతటికీ ఉండదా ఏ సెక్షన్కి ఆ సెక్షనే కదా
ఏ సెక్షన్కి ఆ సెక్షనే గాని వేరే సెక్షన్ వొళ్ళు పైనకొస్తే మా సెక్ష నోళ్లు అప్పుడు వస్తారనమాట ముందే మా సెక్షనోళ్ళుపోరు మా సెక్షన్ల అట్లుంటరనమాట
ఆహా అట్లన మాదేం లేదు మాది మాకే అంత మాద్ మాదే.
అదే అదే. మ్ ఇంకేంటి
మ్ చెప్పాలి
పోదునా
ఏమ్లే ఇన్స్టిట్యూట్ కెళ్ళినా వచ్చినా అయిపోయింది.
ఏం జరిగింది ఈ రోజు
ఈ రోజా పైతాను చెప్పింది అదే ఎర్రర్ హ్యాండ్లింగ్ చెప్పింది ఇన్ అది కొంచెం ఇగ ఎగ్ జా అయింది ఆ జాబ్ ఎట్లా చేయాలి ఏ ఏవి క్రాక్ చేసుకుంటే మంచిది. ది ఆన్లైన్ ఆఫ్ దాని గురించి కొంచెం సేపు చెప్పింది ఆమె
మ్
తర్వాత కొంచెం మ్ నిన్న చేసిన అప్లికేషన్ చూ చూడమని చూపిచ్చినాం అందరం చూస్తా అన్నది అది చూపేసరికే టైం అయిపోయింది ఇంగ
ఆహా మ్ అదేగదా
మ్ అవును రేపు ఎల్లుండ్ పండగెప్పుడు రేపా ఎల్లుండా శ్రీరామనవమి పక్కా, నా క్యాలెండర్లో రే ఎల్లుండనుందిగా ట్వంటీ సెవెన్
ఆహ రేపే
రేపేనా
మ్ హు ఏమో ఎల్లుండి ట్వంటీ సెవెన్ అని ఉంది. ఆ చాట్ జి పి టినడిగిన ఎల్లుండి అని చూపి పిస్తుంది.
అవునా
మ్మ్
ఏమో మరి రేపోఎల్లుండో తెల్వదు నా కూడా సరేలే మరి మ్
మ్